ఆ ఆ ఇందు
అక్క మీ వాయిస్ కొంచెం చిన్నగా వినిపిస్తుంది
అవునా
అక్క ఈ కాల్లో పేర్లు మెన్షన్ చేయొద్దు హలో
ఆయాచురల్ కాలు నేను కూడా చేసిన అప్పుడు ఫన్ మన నేను జస్టు ఇంట్లోనే ఉన్నారా
అవునా పనలేన్నా అయిపోయినయ
ఆ అయిపోయిందియి నే పని అయిపోయిందా
అయిపోయిందక్క
తిన్నవారా
ఆ తిన్నాక్క మీరు తిన్నారా
ఆ తిన్నా తిన్నా ఏం కర హలో హలోలో
చెప్పంన్నక్క
ఏం కరే చేసినావు
కర్రీ వచ్చేసి పప్పక్క
పాప్పా
మీరేమో ఆ కూర ఉన్నారు
నేను టమాటా కూరలో మేంతి కూర వండినా టమాట మేంత కొర
హ
ఏ ఇ కాంతక ఇంలో
చెప్పక్క
ఏ ఎస్ ఎస్ ఎందు మన పండగ ఎలా చేసుకున్నవరా శివరాత్రి శివరాత్రి శివరాత్రి
శివరాత్రయా మేము టెంపుల్ క వెళ్ళాం అక్క
ఆహా ఆ రోజు జాగర ఉంట ఉంటారు కదా
అవునక్క ఉ లేను జాగారం ఇవన్నీ ఏం లేను గాని ఏంటంటే నెక్స్ట్ డే శివరాత్రి రోజు టెంపుల్ క వెళ్ళాం ఫ్యామిలీతో కలిసి ఫ్యామిలీతోో కలిసి టెంపుల్ ఇక్కడ ఖమ్మం దగ్గర లైక్ తీర్థాల అని అక్కడ టెంపుల్ క వెళ్ళాం
కూడేలినా
అవును అవును
మే కూడాడ చిినవరా
అవునాక్క అక్కడ టెంపుల్ క వెళ్ళాము టెంపుల్ క వెళ్ళేసి అక్కడ మునిగి ఆ తర్వాత దర్శనం చేేసుకొని అక్కడ ఉంటది కదా ఏమంటారు దాన్ని చిన్న చిన్న షాప్స్ ఉండయి తిరనాాలు
తరునాలు జాతరా
ఆ జాతర జాతరలో కొన్ని గేమ్స్ ఆడాము విరాడరా
లే లేదు నాకు అప్పటికీ కళ్ళు తిరుగుతుంది
ఆ అవునక్క అవునాక్క మరి హోలీ ఎలా జరుపుకున్నారు మీరు
పోోలేనా ధూమ్ధామ్ జరుపుకుడున్నా మేమతే
బాగా ఆడార
ఆ అంటే మేము ఫ్రెండ్స్ ఉంటాం కదా అందరు అనుకుని రోజు ఆడుకున్నా
అ
ఆ
ఈ హోలీకి కం
ఇ ఎడుకు
టూ డేస్ ఆడారా వన్ డే ఆడారా
వందే అవుండి
అంటే మా సైడ్ ఏంటంటే టూ డేస్ ఆడామ అనమాట అందుకే అడుగుతున్నా
అవునా
నవునాక్క ఈది సంక్రాంతికి ఎడికి వెళ్ళారక్క
అే ఇంకేంట విశేషాలు
సంక్రాంతికి ఈ పిండి వంటలు ఏమనా చేసావా అవునా
అని డబ్బిలల పూరి
మీకి ఏ ఫెస్టివల్ అంటే ఎక్కువ ఇష్టం అక్క
కార పూ చలువు సంక్రాంతి నీకి ఏ ఫ్రెస్టివల్ ఇష్టం రా